ఆ హలో మ్ మ్
ఏం చేస్తానవ్
ఏం చేయలేదు ఇద్దో ఇప్పుడే మమిడి పండు తినేసి చెయ్యి కడిగిన ఉ
మ్ హు అంటే అన్నం తిన్న
అన్నమా తిన్న అది ఎంది గురిగాకు కూర గురిగాకు
మ్ హు పప్పు బాగుంటుంది
మ్ మీది
మా అమ్మ మామిడికయ చట్నీ చేసింది
ఆ మామీడికాయ అంటేనే నాకు భయం వేస్థంది రోజుకి ఒకటి తింటే లిమిట్ రెండు తినేసిన ఈ రోజు పింపుల్స్ హీట్ అయ్యేది ఇట్లా వస్తది కదా
మ్ హు నిజమే నీకు హీట్ ఎక్కువైపోతుందా
ఆ ఊర్కి మంటే అయితది నాకు
మ్ హు
ఇంగ అందుకే ఇంటికోచ్చినప్పుడంతా గోరింటాకు తలకు పెట్టుకుంటా ఉం అదొకటే కాదు దాంతో పాటు ఇంకా మందారాకు మందార పూలు కరేపాకు అలోవేరా మీతో కలిపి తలక్ పెట్టుకుంటా అంటే కొంచని కొంచమన్న తగ్గుతుంది
అవునలే నీకు మజ్క్ తిల్ల తినే అలవాటు ఉంది కదా
ఆ ఉంది తింట తింటా ఆ ఉమ్ అదొక ఆప్షన్ కూడా ఉంది ఇంకా అది రోజు అది తింటా ఇది ఇంకోటి ఆ మజ్జిగ తిన్నాం ఇది బయట నుంచి
హ అంతేలే
హ
ఆ ఇంకా ఏం అయినా ఈకొ త్తగాంటే మా ఇంటి బంగారం రిలీజ్ అయింది కదా అది చూసినా బాగుంది
శేషనవ
ఉమ్ సుశినా
అంటే థియేటర్ కేళ్ళి చూసావా
ఉమ్ ఆ లేదు లేదు మూవీ బ్లాస్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ అంటే దాంట్లో చూసిన
ఆ నేను అది థియేటర్ కేళ్ళి చూద్దామని అట్లే వెయిట్ చేస్తాను
అవునవును ఉమ్ చాలా బాగుందంట థియేటర్ లో మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆడే చూడు
టు ఉమ్ అంటే మాకు దగ్గరే లే అవును మీకు దగ్గరలో ఉన్నాయి అ థియేటర్సు
అంతే ఇంకా మదనపల్లి లో ఒకటి ఉంది ఇంకా గురకొండలో కూడా అంటే అది మంచి మంచి పెద్ద పెద్ద సినిమాలకు ఓపెన్ చేస్తారు గురకొండలో
అవునా
ఉమ్ ఇంకా చిన్న మేడం తెలుసా నీకు
ఆ తెలుసు
ఆ అక్కడ ఉంది థియేటర్ అది దగ్గరే కొంచెం
చిన్ననా అంత పెద్ద ఊరా
ఆ అంతే ఇది గురంకొండలాగా ఉంటుంది అది కూడా చిన్న మండ
ఉమ్ ఓకే ఓకే
ఉమ్
నిన్నే పోవాల్సింది కానీ నిన్న కుదరలా
ఉహు
ఇంగ ఈ రోజు వేరే పను ఉండదని ఈ రోజు కుదర్లే వేరే పని అంటే ఏం లేదు ఇది చనికాయలు చనా అంటే ఒక ఒక ఫైవ్ కేజీస్ ఎన్నో ఉన్నాయి
ఉమ్
అవి నిన్నాడిద్దామనీ ఎత్కోబైనమ్మా మిషన్కిద్దామని ఆడ చూస్తే ఓపెన్ చేసి చాలా రాళ్ళు ఉన్నాయి దాంట్లో ఈ రాళ్ళన్నీ తీపిచ్చెకి ఇంగ ఈ రోజు మనుషులు వస్తాండ ఇప్పుడు ఇప్పుడు వస్తారు ఇంకా
ఉమ్
ఇం వాళ్ళ దగ్గర అన్ని తీపిచ్చేసేసి ఎతుకోబని మిషన్ ఆడిచ్చలా నిన్న మిషన్ కడి ఎలని పోల ఇన్న ఈ రోజు ఇవి క్లీన్ చేయలని పోల ఇంక రేపట్టన్ రే పోదామంటే ఎల్డి ఎగ్జామ్ ఉంది మాకు అది పైతాను ఇవన్నీ ఫస్ట్ నుంచి పెడతా అన్నాడుయన తొక్కలో ఎగ్జామ్ లో ఏదోటి రాసేద్దాం అని అనుకుంటా ఒకసారి మళ్ళా సరే లే ఇంక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూడాలా అని ఇంకోసారి వస్తుది అయినా ఇంట్లో వాళ్ళు తొడుకు పోతే పోతాళ్లేకంటే ఏం చేస్తాలేని భూమినే ఉన్నా
అంతేలే
నిన్న మా డాడీని తడుకోబోమంటే ఇట్లా పనులని సాగు చెప్పినడా మీర ఎవరు తొడకపోకండి నేనే రేపు నా అంతటి నేనే పోతా సినిమాకి అని చెప్పి చెప్పినాను
ఉ
ఇసరేపో కాగితంలోంలో సంతం సంతకం పెట్టేసి పోన్నాడు మా డాడీ
ఆహా
దనికినికి సైను అడిగితే
ఉ
ఇంకా నాకు ఇంట్లో వాళ్ళకి సంబంధం లేదు నా బదుకు నేను బతుకు తాను అ అతలో కా మొ లో నేను రాసుకుంటా అంట దీనికినికి అంత దూరం వెళ్ళపోినారు వాళ్ళు ఇంక ఏం చెయలేక నేనేం ఫన్లే అంటీ
ఆహా
నేనంతా ఇప్పుడే తల తిన్నాను వాళ్ళు తల తిన్నా
అహ
నేను వాళ్ళు పెళ్లిి రోజుని కూడా చూడకుండా వాళ్ళ అందరినీ ఇబ్బంది పెట్టించిన
అ
ఉఅట్ల అయిపోయి నిన్న ఓ సినిమా కోసం ఇంత జరిగింది
అది వారం మెలచ్చలే టుమారో
హ
ఇంకా ఇంట్లో ఒక మమ్మీ వచ్చిందా
ఆ వచ్చింది మళ్ళా చిత్తూరుకి వెళ్ళింది ఏదో పని ఉందనేసి మళ్ళా వచ్చేస్తాారు సాయంకాలం ఇం కంత
ఆహా
ఇప్పుడే ఫోన్ చేసింది ఇంతకుముందే ఇంకా ఇంకప్ప అది అదే ఇంకో అరు గంటలో గంటలో స్టార్ట్ అవుతా అని చెప్పింది
ఉహూ
ఇంకా మన ఫ్రెండ్స్ అంతా ఎట్లున్నారు
ఉ ఉబాగున్నారు
వాళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే ఇట్లా ఏమనా చేస్తున్నారు ఆన్లైన్ కోర్స్ అట్లా
ఎవరు
మన వాళ్ళే
మన వాళ్ళ లెన మా క్లాస్ లో అయితే గర్ల్స్ స సగం మంది కట్ నార్ సగం మంది కట్లా సగం మంది అంత అయితే నే చెప్పిన కదా త్రీ ఫిఫ్టీ
ఆ త్రీ ఫిఫ్టీ దాంట్లో కోర్సెస్ ఇస్తా అన్నారా
ఏమి ఏమీ ఇవ్వరా ఆడా ఫ అంతింకా వన్ వీక్ వీక్కిికీ ఒక టాస్క్ ఇస్తారు
మ్
ఆ టాస్క్ కంప్లీట్ చెయ్యాల అంట నేనైతే ఇంతవరకు ఒక్కటి చేయలా మళ్ళా దాన్ని వేరే అమ్మాయిని అన్నారు ఫోర్ టాస్క్ లోన్నా చేయలా ఎయిట్ టాస్క్ లో అన్నారు కానీ వేరే పాపని అడిగితే వేరే పాప ఫ్రెండ్ కి ఆ కంపెనీ వాళ్ళు తెలుసింది
ఉహు
సో మనకు వచ్చే సరే అని చెప్పింది ఆ పా అందుకే నేను చెయ్యల
అయితే డెడ్లైన్ అట్లా అంటే మీతో వాళ్ళకి డెడ్ లైన్ ఇవ్వనంటుందా ఈ డేట్ లోపల ఇవన్నీ చేసేయాల అని
ఫస్ట్ మండే ఇచ్చేస్తారు ఇంకా సాటర్డే ట్వెల్వ్ లో పెట్టేలా
ఆహా
అంటే ఏం లేదు వాళ్ళకు కోడి ఇస్తారు
మ్
ఆకోడ్ అంత మనం ప్రాక్టీస్ చేయినట్టు ఒక వీడియో తీసి
ఉహు
లింక్డ్ ఇన్ లో పోస్ట్ చేయాలం అంటా
ఓ లింకడలో పోస్ట్ చేయకపోతే
పోస్ట్ చేసి కింద ఇ అదే కంపెనీ నేమ్ వచ్చేసి ఎందో ఉంది ఇంటర్న్ పై అనేసి దాన్ని మెన్షన్ చేయమన్నారు
ఆ మేము ప్రాక్టీస్ చేస్తాం కానీ లింకడిన్లో పెట్టాము అట్ల అయితే
ఆ అడగుడ ఒక లింక్ సబ్మిట్ లింక్ అనేసి ఒకటి ఇచ్చినారు ఆ వీడియోది అట్ల అయినా చేయొచ్చు
ఆహా కానీ ఈ మధ్య లింక్డ్ ఇన్ చాలా ఇంపార్టెంట్ రటన్ చెప్తా అన్నారు
అవును
అంటే మనకు జాబ్ రావాలంటే రెజ్యూమ్ చూడాల అన్నా ఇప్పుడు మనల్ రేస్జ్యూ జేమ్మల లింకెడిన్ అంటా ఎక్కువ చూసేది మొన్న అంతా చెప్తాండరూ మన్ సార్ వాళ్ళు రెజ్యూమ్ ఎట్లా చేసుకోవాల అంటే ఏమేమి ఉండాల ఏమేమి ఉండకూడదు
ఉమ్
అవి చెప్పినారు లింక్డ్న్ మెయిన్ ఉండలా రోజుకి ఏదో ఒకటి రోజు కాక పోయినా వారం వారం అనే ఏదో ఒకటి పోస్ట్ పెడతా ఉండ అండి కంపెనీ వాఅంటే మీకు ఈ కంపెనీ లో జాబ్ కొట్టుకోవాల అని ఉంటుంది కదా గూగుల్ అనుకొండ్ గూగుల్ వాళ్ళు ఏదో ఒకటి పెడతా ఉంటారు ప్రోగ్రామ్స్ పెడతా ఉంటారు ఇంటర్న్షిప్లు అంటారు ఇంకా వాళ్ళు ఏదో కొత్త ఇన్వైట్ అదే ఇన్ అదే ఇన్వెషన్ చేసింది పెడతా ఉంటారు ఇట్లా చనా ఉంటాయి మీకు ఏ కంపెనీ కావాలో వ చూసుకొని యాక్టివ్ గా ఉండండి లింకెడిన్ లో ఎప్పుడు ఇన్స్టాంట్ స్క్రోల్ చేయకండి లింక్డ్న్ కూడ అప్పుడప్పుడు స్క్రోల్ చేయండి మీకు జాబ్ కావాలంటే లింక్డిన్ పక్కా ఉండల ఇప్పుడు ఆ సెలెక్షన్స్ లో కూడ ఎట్లుం టాయంటే ఫస్ట్ రెస్యూమ్ టిటిఎస్ ఏటిఎస్ ఏటిఎస్ ద్వారా రెజ్యూమ్ సెలెక్ట్ అయితాది మనది ఆ రెజ్యూమ్ లో మనం లింక్డిన్స్ పెట్టింటాం కదా
హు
ఆ లింక్డిన్ చూస్తారంట చూసిన తర్వాత ఎవరిదైనా ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ ప్రొఫైల్ చూస్తాడంట ప్రొఫైల్ ప్రొఫెషనల్ గా ఉ లేద అని ఇప్పుడు నాది క్రి బొమ్ముంది నేనేం పెద్దగా పట్టించకోలేదలే మళ్ళీ అప్డేట్ చేద్దాం అని అట్టే పెట్న అట్ల బొమ్మలేమన్న ఉన్నా ఖాళీగా ఉన్న రిజెక్ట్ అంట ప్రొఫెషనల్ గా మ ప్రొఫైల్ ఉంటేనే ఫస్ట్ చూస్తరు ప్రొఫైల్ చూసిన తర్వ అ నెక్స్ట్ పోస్ట్లు ఏమన్నా ఉన్నాయా వీళ్ళు వి అని చూస్తారు పోస్ట్లు ఏమి లేదు ఖాళీగ ఉందనుకో రిజెక్ట్
అయ్యమ్మా
ఇవన్నీ చెప్పేవని నాకు ఇంక భయం వచ్చేసింది ఇట్ల చూస్తారా అనేసి వాళ్ళు మేమే హెచ్చర్లు అయితేనే వాళ్ళు మేమే హెచ్ఆర్లు అయితే ఇవి చూస్తాము ఫస్ట్ ఆల్మోస్ట్ అందరు హెచ్ఆర్లు ఇవి చూస్తారు మేమే అయితే ఏం చూస్తామని వాళ్ళు వాల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడ చెప్పినరు
హు హు
అట్ల భయపెట్టేసారు ఒక రోజంతా ఇళ్లు అప్పుడే మనం ఫైనల్ ఇయర్ కి వచ్చేసినాము ఏందో
నా కూడ అదే అనిపిస్తుంది బయం అయితంది కొద్దిగ ఇంగ అడుగు పెట్టాలంటే
ఆ
ఫోర్త్ ఇయర్ లోకి అడుగు పెట్టాలంటే భయమైతాంది
ఆ అడుగు పెట్టకు ముందే భయపెట్టేస్తునారు మనల్ని అవును పి ఏంబెట్టవ్
అంటే అద వి ఎల్ ఎస్ ఐ నేను పెట్టిన
అవునా నీకు తెలుసు కదా నాకు కమ్యూనికేషన్ కొంచెం ఇంట్రెస్ట్ అని ఇంకా ఫస్ట్ డి ఐ ఎస్పి అనుకున్నా అదే డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ స్పీచ్ ప్రాసెసింగ్ ఇవి రెండు అయిపోతే అంటే కనెక్షన్ ఉంటుంది కదా ఒకటి నేర్చుకుంటే ఇంకోటి ఎట్లా వచ్చేస్తది లే అనుకున్న ఆ స్పీచ్ ప్రాసెసింగ్ కి మనిస్తారంట బుద్దుుండేవాడు ఎవడన్నఅది కుంటాడ అని ఇంక అది పెట్టుకోకుండా ఫైవ్ జి కమ్యూనికేషన్ పెట్టుకున్నా డిజిటల్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఫైవ్ జి కమ్యునికేషన్
ఆహా
ఇంగెట్ట మనం ఫోర్త్ ఇయర్ కదమ్మా అంటే మనకి పర్సంటేజ్ మంచిగా ఉండాల ఇప్పుడే నాకు తగ్గిపోయింది కరెక్ట్గా నైన్ పాయింట్ జీరో లో వంది ఇప్పుడు నాది ఇంగ నెక్స్ట్ ఇయర్కి తగిపోతే ఇంగ ఎయిట్ పాయింట్స్ పడిపోతా
మ్మ్
ఇంగ నెక్స్ట్ ఇయర్కి ఎట్లా కట్ట పెంచుకోవాలి కదా మనిసార్ది ఆ ఎసుకున్న వనుకో ఇంకా అసలు పెరగన్ పెరదది ఇంగ అందుకనేసి అది పెట్టుకోవాల్సి వచ్చింది లేదంటే డిఐపి ఎస్పి పెట్టుకునింట
ఏంటి మనీశర్మా
ఉమ్ అంటే మా సిఆర్ని అడిగినను సిఆర్ తెలుస్తా ఉంటుంది కదా ఏ సబ్జెక్ట్
ఆ అంతే ఆ సారి మాకు చెప్పుడు మాకు నచ్చరు ఆ సారు
అట్ట అడిగింటే చెప్పిండు మా సిఆరు ఇంగ ఆ అంటే సెక్షన్ సెక్షన్కి ఒకరు ఎళ్తా ఉంటరు కదా ఎస్పికి అట్లా మొత్తానికి ఎస్పికి ఈయనే అంట కోఆర్డినేటర్
మిగతా వాటికి ఏమైన్నా తెలుసా
ఆ తెలుసు తెలుసు
మ్మ్ వీళ్ళ సెక్ ఎవరంట
ఈ నాలుగిటికే తెలుసు నాకు డిఐపికి ఎస్పికి ఫైజికి డిఎస్పికి మిగతా నువ్వు ఇంకోటి పెట్టావ్
అదే లోపవర్ ఎళ్ ఎసై అది బెట్టిన
ఆ ఆ రెండిటి తప్ప మీత వాటికన్నీ తెలుసు
తీస్ పెట్టరంట
డిఎస్పికిి కామేశ్సారంట
ఆహా